హలో
ఆ విన్పడుతుందా
ఆ వినపడుతుంది ఉ ఊ
హు
ఏమేమ్ చెప్పలేదు మీరు ఇందాక నుంచి
ఏంటీ
గుడీవినింగ్ చెప్పలేదు మీరు ఇందాకన్నుంచి
సరే గుడీవినింగ్
అడిగి మరీ చెప్పిచ్చుకోవాల్సి వత్తుంది చక్కగా ఫోన్ లిఫ్ట్చేయగనే మెసేజులు మిస్ చేయనండీ
పరా
ఫస్టే చెప్పలే ఎవరన్న ఫస్ట్ కాల్ చేసినా మెసేజ్ చేసినా గుడ్ మార్నింగులు గుడ్ ఈవినింగ్లు చెప్పాలి
ఉ నాకు తెలీదు సారీ
హావ్ ఏ నైస్డే గుడ్ మార్నింగ్, హావ్ ఏ నైస్డే.
ఓ ఎవర్ నేర్పించ్చారు అదేనా షోరూమ్ లాల్లో
కాదు, నాక్ ఇదోక అలవాటు ఉందన్నమాట. మెసేజ్లో అయి తే ఎప్పుడు, ఎప్పుడు ఏ టైం అయినా సరే గుడ్ మార్నింగ్ జూసి చెప్పడం అలవాటు. ఫస్ట్ దా
ఎవ, ఎవరికి చేసినా ఏ టైం అయినా గుడ్ మార్నింగ్ చెప్తారా.
చెప్పింది
నీవాయిసు బ్రేక్ అవుతుంది ఎక్కడున్నారు.
ఇంట్లోనే ఉన్నాను.
ఏమో డౌట్ ఒచ్చింది.
పడుకోని, లేచి, కుచోని ఆ డెలివరీ బాయ్ ఒస్తాడేమో అని చూత్తున్నాను. పడుకున్నా నువ్ ఫోన్ చెత్తేనే ఫోన్స్ అస్తున్నాయి ఏమో అని లేసి చూత్తే ఆ కంపెనీ ఒడు అయ్యి, ఇయ్యి అని కాల్స్ ఒస్తున్నాయి. మా అమ్మమ్మ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందనమాట ఎయిర్టెల్.
ఉమ్మ్
ఆడేఏం చేత్తడు మా అమ్మమ్మ నెంబర్ నుంచే చేత్తడు ఫోను, ఆన్
జీయో అయితే పాత్ జియో అయితే పాత నెంబర్స్ అయితే వాళ్ళు, ఎయ్యపోయినా చాలా డేస్ ఉంటుంది.
ఉహు ఎయిర్టెల్ వాడు సంపేతున్నాడు అనుకో, అసలు ఆ ఫోన్ జేసి, బ్యాలెన్స్ రీచార్జ్ చేస్ ఫోను రీచార్జ్ చేసుకోండ్ అన్
ఓ వన్డే, వన్డే ఉంచుతున్నడంతే.
ఆ నేనేమో లేగడం డెలివరీ బాయ్ వచ్చేసాడేమో అనీ లేగడం, మళ్ళీ ఆడికి అడ్రస్ చెప్పాలి. ఎన్నిసార్లు వచ్చినా కొత్ త్తె ఇళ్ళకైత్ అంత మాటిక్ చెప్ ప్పాలి, అదిగిదుగో అక్కడ బొమ్మ ఉంటది, దాని పక్కన స్కూల్ ఉంటది, ఆ చెట్టు ఉంటది, అక్కడ స్ట్రీట్ ఉంటది ఇంకా అంత్ తేగా
కయ్యో
నేన్ చెప్పాలి, ఇంగో ఇక్కడెక్కడే డ్రాస్ తీసుకుని రోడ్డు మీదకి ఒత్తున్నాను అనియ్య మీటు రండి చెప్పాలే ఆ మీషో వాడైతే అలా చెప్పాలి. అది ఫ్లిప్కార్ట్ అళ్ళు అనుకో, నేను స్టార్టింగ్ ఆ యాప్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేశాను ఫస్ తోడర్ దగ్గర నుంచి ఆ ఒక్కడే ఒత్తడు ఎప్పుడు, అందంగా చక్కగా చెప్ తే ఇంగ డైరెక్ట్ డోర్ దగ్గరకే, ఇంకా నేన్ రోడ్ మీద అలాసిన చక్కగా చేస్తాడు ఫోన్ చేస్తాడు బయ బయటకి వచ్చాక ఫోన్ చేస్త మేడం మీ ఇంటి బయట ఉన్నా మీ డోర్ బయట ఉన్నాను మేడం అంటారు
మేషోలో అంత మ అంతమంది మారుతా ఉంటారు అయినా అది మొత్తమం అంత ఫస్ట్ నుంచి చెప్పాలి నిజమే
ఆ ఎప్పుడుచ్చిన ఒకటి రాడు వేరే వేరే వాళ్ళు వత్త ఉంటారు మొగ ప్రోడక్ట్ కి ఒక్కొక్క వతరు
అంతమందిన అత్రే మళ్ళం
నిజంగ మీషోర్ లో ఇట్లో ఇట్ల అన్న పని చేసి బాగలేను మస్తే బాగున్నాది ఇంట్లో వచ్చి ఆడస్తే
ఈ ఆర్డర్స్ పిక్ చేసుకుని అన్ని ఆన్లైన్ జాబ్స్ ఉంటాయి అనుకుంట ఇట్లో
ఈ యూట్యూబ్ ఓపన్ ఏది మోసమో ఏది నిజమో తెలిదు
వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు అయ అంటారు ఇయ అంటారు
అమెజాన్ లోని మొన్న సేల్స్ డిపార్ట్మెంట్ లో ఏదో జాబ్ అని ఇంటికడ ఉండి చేస్ మా ఫ్రెండ్ అటెండ్ అయింది
ఈ సేల్స్ డిపార్ట్మెంట్ అంటే వెళ్ళకూడదు అసల అన్నీ అవే వత్తయ్ ప్రోడక్ట్స్ అమ్ముకోవడమే ఇంకా లేదంటే ఆ డొబ్లెట్ మనం కొనుక్కోడం
కాదు ఇది ప్రోడక్ట్ బుక్ అయిన తర్వాత వాళ్ళకి పంపిస్ వచ్చేదే ఏదో ఉంటది కదా ఆర్డర్ వచ్చిన తర్వ త పైనో పంపించడం ఏయో చె ఏదో ఉంద అనుకుంట ఏదో డిపార్ట్మెంట్
హు
దాంట్లో ఇంటర్వ్యూ అని చెప్పి అన్నారని అటెండ్ అయింది నా ఫోన్ తీసుకో
ఇది ఇక్కడ మాకు ఊర్లో ఇక్కడ ఉంది డిటిడడిసి అని డెలివరీ డిపా మంటది మీరు చెప్పే చూడి ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ కార్ట్ వాళ్ళు ఇలా ఉంటారు కదా ఫ్లిప్కార్ట్ లో పని చేేసే ఒళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కళ ఉంటారు అంటే ఈ కార్ట్ ఎలా చెప్ లి మీకు
అదే అక్కడ డెలివరీస్ అన్ని అక్కడికి వస్తే అక్కడ నుంచి తీసుకునేలాగ
డెలివరీ పనిచేసే వాళ్ల్లోనే మొ నాలుగు రకాలళు ఉంటారు ఇప్పుడు మనకు ఒక్కొక్క ఆర్డర్ పెడితేరా టూ డేస్ డెలివరీ అయిపో పాస్ట్ డెలివరీ
ఉ
హ దానికి సపరేట్ దానికి ఇప్పుడు మనం ప్రోడక్ట్ పది రూపయలకు కొనుక్కున్నాం అనుకో దాని మీద కాస్ట్ ఒక ఇరవై రూపాయలు అవ్వుది
ఉ
షిఫ్టింగ్కి
షిఫ్టింగ్ చార్జెస్ ఉంటాయి
ఆషిఫ్టింగ్ చార్జెస్ అదే ఇంకొంచెం తక్కువ రేటు కనుకో డిటిడిసి ఆ డిటిడిసి అలా అలాంటియి అనుకో ఒక ఐదు రూపాయలు అనుకో ఈ కార్డ్ అనుకో దాని మీద ఇంకోక ఇంకొక రెండు రూపాయలు ఎక్స్ట్రా ఏడు రూపాయలు అలా తీసుకెళ్ళేవాళ్ళు స సపరేట్ స డెలివరీ బాయ్స్కి సపరేట్ సపరేట్ ఉంటాయి గ్రూప్స్ అన్మాట
వాళ్ళ కమిషన్ ముందే వచ్చేతదేమో కమిషన్
అది ఎవరిస్తారంటే ఇప్పుడు నేను అమ్ముతున్నాను అనుకో ఒక బట్టలు షాప్ పెట్టుకుని అమ్ముతున్నాను అనుకో నేను ఇవ్వాలి ఆళ్ళకి కట్టాలి.
ఊ ఉ
కొంతమంది ఫ్రీ షిప్పింగ్ అని చెప్తారు కదా మా ప్రోడక్ట్ కొనుక్కోండి ఫ్రీ షిప్ ఇగ అంటరు అంటే ఫ్రీ షుటింగ్ అంటే ఈళ్ళ ముందు ఈళ్ళే మనకి ఎవరై అమ్ముతున్నారో ఆళ్ళే పే చేస్తార అన్మాట వాళ్ళే మన డెలివరీ చార్జెస్ కట్టేస్తారు కొంతమంది అంటే షిప్పింగ్ ఇంత వన్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ట్వంటి వన్
ఒక్కొక్కసారి అయితే ప్రొడక్ట్ కన్నా చార్జెస్ ఎక్కువ ఉంటాయి.
అవునా! అదేం ఉంటవు అలా ఉండవు అంటా ఏముంది మనం ఏదన్నా! బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే చాలా ఈజీ మనకు ఏమన్నా ఇన్స్టలో ఏదన్నా! ఓ ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలన్నా బట్టల షాప్ బేట్టుకోవాలన్నా గిఫ్ట్ ఐటమ్స్ అమ్ము పోవాలన్న మనము ఇంట్లోకోచ్చి నీ పో ఫోన్ లో షిప్ రాకెట్ అని ఓటి ఉంటది వెబ్సైట్ అందులోకెళ్ళి ఆ ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు దాంట్లో పెట్టుకోవచ్చు అంటే మనం ఇప్పుడు ఏం చెయ్యాలెంగదా మీరు ఇంస్టాలో గిఫ్ట్ ఐటమ్స్ పెట్టారనుకోండి మీరు ఇన్స్టాలో ఆర్డర్స్ తీసుకుంటారు మీకు వాట్సాప్ లో వోస్తాయి
ఉ కనీ ఇన్స్టా ఇన్స్టా గూడ అన్ని నమ్మడానికి లేదు అన్ని కొన్ కొన్ని ఫేక్ కూడ ఉన్నయి ఆన్లైన్ లో పే చేసిన తర్వాత రావట్లా
అవును కానీ ఏం చేస్తారు సగం ఇప్పుడు పే చేయండి సగం డెలివరీ అయిన తర్వాత పే చేయండీ. లేదంటే ముందే ఇంత కట్టండి
అవి కొంత కొంత మంది నమ్మట్లే ఆ ఇన్స్టాలో అయితే
అవునా ఇనో ఆన్లైన్ మసాల ఎక్కువై పోతుంది
బాగా ఇన్స్టా మరి ఏది నమ్మడానికి లేదు
నిజంగా
మా ఫ్రెండ్సే ఇద్దరు ముగ్గురు ఇదిగో ఇది కూడా చేసిందంట షోరూమ్ లో జేసింది. ఏదో ఆర్డర్ చేశాను అంతే ఏదో ఫోటో
ఆహా అవును ఫోటోకా వద్దు ఏదో పర్స్ మీద వాలెట్ మీద బొమ్మ ఫోటో వత్తది కదా ఒదీతన్నారు అలాంటిదేదో ఆర్డర్ చేత్తే ముందే టూ హండ్రెడో ఎంతో పే చేసి ఆ ఇద్దామనీ పోయిందని చెప్పింది అందుకే నేను ఇన్స్టా నాకు ఇన్స్టాలోయి అందుకే నమ్మను నేను
ఇన్స్టా అదే ఆ సరిగ్గా ఉండట్లా
అవును నేను ఎప్పుడు నేను ఆర్డర్ పెట్టను కూడాను అదేంటి ఇంకోటి ఏదో మొన్న ఏదో ఫోటో ఫ్రేమ్ది పెట్టానని చెప్పి
మన ఫోటో యేసి ఇచ్చేలాగా ఏదో చెప్పింది మన ఫోటో యేసి ఇచ్చేలాగా చేత్తారని చెప్పి వాళ్ళు మెసేజ్ కి ఇంకా రిప్లై ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు పేమెంట్ కొట్టెసాను అన్ని చెప్పింది అన్నీ ఇలాంటి పనులన్ని చేస్తాదంట
తనూ చాలా తెలివిగా ఉంటదే నాలా తింగరది కాదు అలాంటి డబ్బుల విషయంలో గట్టిగానే ఉంటది కానీ ఆ రోజు ఏమైందో మరి దానికి ఏదన్నా తక్కువ రేటుకి పెట్టినట్టున్నాడు అందుకే కొట్టేసింది దానికి ఎమౌంట్ తక్కువ చూపిచ్చారుంగ ఓ పక్కన వెయ్యి రూపాయలు ఎట్టి అదే ప్రోడక్ట్ పక్కన ఓ రెండు వందలుకి చూపించాడు అనుకో ఇంకా ఇంకా కళ్ళు మూసుకని తీసేసుకుంటది ఆ ఆ అది ఎమౌంట్ తగ్గుతు తుందని చూత్తది కాని ప్రోడక్ట్ క్వాలిటీ చూడదు చెప్పినట్టున్న మా ఫ్రెండ్ మ్యారేజ్‌ కెల్తే గిఫ్ట్ టూ తగిలెట్టేసిందని ఒకళకంటే ఒకళకి నచ్చలేదు గిఫ్ట్ అసలా ఎం గడియారంలోను గడియారంలోను ఏదో ఆర్ట్ టిస్లాగాను జింకల ఫోటో ఒకటి తేచ్చిందమ్మా మాకు
దానికి ఏంటంటే లో బడ్జెట్ లో వచ్చెలాగా దానికి కొంచెం కనిపిచెలాగా నిండుగా అలాంటిదే తెత్తది
హ్మ్ ఏదో డిన్నర్ది డిన్నర్ సెట్ తీసుకుంటాం అంటే అందంగా
అవును డిన్నర్ సెట్టు అలాంటియి అనుకో వాళ్ళ
నచ్చలేదు అలా నచ్చలేదు నాకు నచ్చలేదు నాకు ఏంటి అది ఏమి వద్దు అని చెప్పింది చక్కగా ఏ డిన్నర్ సెట్ లో ఏ మిక్సీ సెట్ ట్లో ఇలాంటివి ఏయన్నా ఇచ్చుకుంటే అందంగా ఉండేది
ఆ అలాంటియే అవ్వాలి అలాంటి అయితే ఆళ్ళకే కనపడతాయి
ఫోటో ఫ్రేము అన్ను గడియారం తెచ్చింది అయ్య బాబోయ్ ఇంకంటే మా ఇంక నువ్వు మా పెల్లిలకి ఎవరికి గిఫ్ట్ కొనొద్దమ్మా తల్లి
అయ్యయ్యో అళ్ళకి
మా ఫ్రండ్ మాత్రం తేకే నాకు గిఫ్ట్ అంటుంది నువ్వు దాంతో మాత్రం కొనిచ్చకండే గిఫ్ట్ అంటుంది నాకు ఈ గుర్రం బొమ్మ తెచ్చినా పర్వాలేదు కాని దానిలాగా జింక బొమ్మలు మాత్రం తెప్పించకండి దాన్ని మాత్రం తీసుకెళ్కండి గిఫ్ట్ కొంటాకి అంటుంది
గడియారం అట్టు కొత్తందే
గడియార ఎన్ చిన్నా పిల్లలూ మా మెచ్యూరై టేమ్ లో అయినప్పుడు నప్పుడు అలాంటి గడియారాలను ఏ బోమ్లు ఇలాంటివి ఇత్తరు వచ్చే ఫంక్షన్ తీస్కొచ్చి ఇత్తరూ ఫ్రెండ్సు ఆలే ఆ పెళ్ళి గడియారం బొమ్మ తీస్కొచ్చింది ఇది
ఆహా
అది చోతే అది చోతే అసలు మీరు మాముల్గ మెచ్చు కోరు అసల్ నన్ను చాలా చాలా బావుంది అంటుంది ఇంకా జింక బొమ్మ చూసేసరికి మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా చాల్ లే మేం ఇంకా ఆ ధైర్యం చేయలేము ఇంకా ఆ గడియారం చూస్తే బొమ్మ ఇంకొదు అనేసి ఇంకా బొమ్మ ఎలా ఉందో గూడా చూడ్లేదు ఇంకా. అది
అయ్యోలో
కాస్ట్ ఏమో రెండు వేలు రెండు వేలు ఉన్నప్పుడు ఎంత మంచిదీ డిన్నర్ సెట్ ఓస్తాది చక్కగా మంచిది పె పదే ఆ ట్వంటీ వన్ పీసెస్ అన్నాడు ఎళ్ళి తీసి మంచి క్వాలిటీ డిజైన్ బావుంది సింపుల్ గా ఉంది యూనిక్ స్టైలు
త్ డబ్బులేవ్రీ చి తెమ్మనతంకీ
ఎవ ఎళ్లామా మేము ఫస్టు ఎళ్ళాం అన్నమాట మేమూ ఆ గిఫ్ట్ షాప్ కెళ్ళి డిన్నర్ సెట్ కడిగి ఓ రోండు కుట్లల్లో చూసి బాగోలేదని జెప్పి ఒక దాంట్లో బావుంది పద్దది ఒతుంది అయితే అది ఆన్ అదీ ఎంతా రెండు వేల ఎమ్దందాలో ఎంతో అంటే రెండు వేలు కళ అడిగము
ఉ
అయితే ఇస్తానన్నాడు రెండు వేల ఒక్కందో ఎంతో అన్నాడు పైన చిల్లడ్రూ చెప్పాడు అయితే ఇలా అంట్నాడే అనేసరికి రెండు వేల మీద ఇంకొ ఒక వంద పెరిగిపోయేసరికి ఇంకా దీనికి యా వోద్దు నాక్ నచ్లేదూ ఎవరన్న యీ తర గిన్నెలు గ్లాస్లునూ ఏం బావున్నాయి ప్లేట్లు అనిసీ ఇంకా దాని కి వోద్దంటే వోద్దని గోళా అప్పీడికే ఏమో టైం అయిపోయింది ఎండ్లో ఏమో నేను ను ఇంకో అమ్మాయి తిరుతున్నాం ఇంకా ఎవరు రాలేదు ఎల్డానికి బస్ స్టాండ్ కి అంద్రాం ఇంకా కలవలేదు గిఫ్ట్ తీస్కుని ఎళ్దామని మే మాక్ అప్పచెప్పర్ మా
అదేలే
పిల్లక్ నచ్చలేదు అని విసిగించేత్నది ఇదేంటి ఫోన్ లో ఉండి చెప్తుంది రాకుండా తిరుగితే తెల్తదీ ఇలా అడుతుంది ఇదేమో ఇలా చేత్నది నాకు ఇంక చిరాకు ఒచ్చేసి సరే నువ్వే కొనుక్కు రా ను ఎన్ తెతవో త్యా ఆ డబ్బులు దానికి ఫోన్ పే చేసేయాన్నీ నేనే కొటించేసాను ఇంకా అలాంటీ తెచ్చింది ఇంకా ఆ రోజు పెళ్లికి ఎళ్ళడన్ ఏమో దా అడ్రస్ చెప్పమంటే ఆ అడ్రస్ తెలీయదు ఏ బస్ తేక్కాలో తెలీదు ఎక్కడ దిగాలో తెలీదూ ఒంటి గంట వరకూ బస్ స్టాండ్ లోనే కూచూన్నాం పొద్దున్న ఇంటి దగ్గర ఆ పదింటికి బైల్దేరినోళం
అయ్యో
ఆ అలా అయ్యిందన మాట.